స్తుందండి
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాను మీరు
నేను స్నాక్స్ తంటున్నా అండి
స్నాక్సా ఇప్పుడు సిక్స్ టైమ్ అయింది కదా ఒకే ఆ రోజీ ఇలారేరండి
ఏంటండి
రోజీ ఈ టైమ్ కే తింటార అదే ఈవినింగ్ స్నాక్స్ తింటారా పక్కా
రోజు ఏం లేదండి ఉంటే తింటాము లేదంటే తినము
స్నాక్స్ అంటే ఇవే కదండి కుర్కూరే పానీపూరి
ఆ పానీపూరి ఎమ్ లేవండి ఇంట్లో చంగీటన ఉంటే అవి తిన్నాను
వా స్నాక్స్ అంటార మీరు
ఎందో ఒకటి అనాల కదండి ఈ టైమ్ లో తినేవాటిని స్నాక్సే కదా అనేది
ఓకే ఓకే
మీరేం తినలేదా అండి మీకు అలవాట్లేదా
లేదండి
ఎందుకు లేదండి మీరు గుడ్ హ్యాబిట్స్ మీ గుడ్ గా ఉంటారా
అదే అంటే స్నాక్స్ తినేవాళ్ళు చెడ్డోళ్ళ
స్నాక్స్ తినే వాళ్ళంతా జంక్ గదండి అదంతా చెడ్ చెడఫ్ చూ జనం ఉంటారు గలీజ్ గా
ఓకే అంటే మీరు అవి కాకుండా ఇట్లా ఫ్రూట్స్ అవి తినొచ్చు గదండి
అవి పెద్ద ఇంట్రెస్ట్ అవి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి
అంతేలేండి మనకి మంచి
ఆ అదే కదండి అందుకే అనినేది మీరు గుడ్డా అని
అలా ఏం లేదు గానీ అంటే స్నాక్స్ అలవాట్లేదండి తిని
ఏం లేదులే ఉంటే తి అంతే అండి మేము కూడా అంతే ఉంటే తింటాం లేదు అంటే లేదు
ఎప్పుడన్న బయటికి పోతే బొరుగులు అవితింటాను
నాకు కూడా ఇష్టం అండి బొరుగులు పానీపూరి కానీ బొరుగులు దింటే కడుపులో మంటేస్తదండి తిన్న వెంటనే
ఇంగ మీకి ఏం రాదండి అన్ని వస్తే తలకాయనొ ప్పి వస్తుంది బుర్రలో తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అప్పుడే ఈ వయసుకే ఆంటీ అయిపోతున్నారు
ఏం చేస్తామండి అంతే గదా ఏం తిన్నా కష్టమే తినకున్నా కష్టమే తిన్నా కష్టమే
అదేదో మంచిగా ఉండొచ్చు కదా అంటే కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే
అందుకే అండి అవన్ని తినడం మానేసా ఎప్పుడో ఒకసారి చానా తినబుదైతే పానీపూరి తింటాను
అంతేనా అట్లా రోజు అనిపిస్తుందా అండి
ఆ రోజు అనిపిస్తుంది తినాలని కానీ కంట్రోల్ జేసుకుంటాను అది తినగూడదని
అబ్బా ఈ వారం రోజులు అన్నీ ఒకేసారి తినేస్తారా అండి
ఒకేసారి ఏం తినను అండి తింటే ఇరవై రూపాయలు పానీపూరి తింటా
అంతేనా అండి
లేకుంటే ఒక హాఫ్ ప్లేట్ గోబి దింటా
ఓకే
ఇంకా లేకపోతే ఇంకెప్పుడన్నా మంత్ కి రెండు సార్లు నుడిల్స్ తింటానండి
అంతే సరిపోతాయా అండి అవి
చర్దుకుంటానండి సరిపోవు రోజు పెట్టిన తింటాను ఏమంటే మా అమ్మ అరుస్తదని తిననండి
మీరే ఒగ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టండి అంతే గదా
చేసే వాళ్ళు ఎవరు లేరండి
చెఫ్ ని పెట్టుకోండి బాగా జేసేవాళ్ళని వస్తాయి గదండి అట్లే ఓ ఓ పక్క అమ్ముతా అన్నారు ఒక పక్క మీర్ దింటా అన్నారు
హు హు హు నాకే సరిపోతయండి వాళ్ళకి ఇంగ ఏమి ఇచ్చేకైతది
ఉమ్
ఉమ్ మీరు పెట్టండి కావాలంటే వస్తాను డైలీ మీ దగ్గర కొచ్చి తినేసిపోతాము
చెప్పాల అంటే మీకే చెఫ్ని నేన్ మాట్లాడతలేండి మీ ఇంట్లో
ఈ రోజు లేదు మీరే పెట్టండి ఏదన్నా ఫాస్ట్ ఫుడ్స్ సెంటరు మంచిగా పానీపూరి బండి లేకుంటే నూడిల్స్ ఆప్పుడు మేము వచ్చి రోజు తినేసి వెళ్తాం ఇవన్నీ టేస్ట్ ఎక్కువ చేయండి
ఆ చెప్పిస్తాను నేను చైనీస్ ను చైనా నుంచి చెప్పిళండి
ఏమ వద్దండి మన ఊర్ నుంచే చాలు మన ఊర్ల్ బా చేస్తారు
అవునా తెలీదండి నాకు మానురోళ్లు ఎక్కడ బాచేస్తారో
మీకెందుకు తెలిదడి మీకు అన్నీ తెలుసు
ఆ
అండి అక్కడ మ అడుగుదామని మర్చిపోయినాను
ఆ
ఆ పని పూరిలు లెక్కడ దొరుకుతాయండి
పానీ పూరి ఆ తెలియదండి ఇంక అంతే మామూలుగా అయితే అప్పుడు ఇక్కడ అమ్ముతానులే మా ఇంటి దగ్గర
ఉ
ఇంకా అదే డిమార్ట్లో ఉన్నా
అవి కాదండి ఒడియాలు మాదిరివే అవి కాదండి మనం బైట తింటం కదా గప్చుప్
ఆ ఆ
అలాంటి పూరీలు ప్యాకెట్లో వేసి అమ్ముతారు
ఆ అలాం లేదండి అంతా ఒకటే కదా
లేదండి అమ్ముతారండి డిమాట్లు అవి వడియాలండి నూనెలో వెంచుకుంటే వడియాలి మా పొంగుతాయి అవి
ఆ అంతే
అవి కాదు నేను చెప్పేది
ఆ
మనం మాములుగా ఎట్ల తింటాం బయట పానీ పూరి బండి ఓళ్ళ దగ్గర
అవునండి సేమ్ అవి కూడా అంతే
అవి కాదు అవి వేరు ఇవి వేరు అవి వేరండి మీరు అబ్జర్వ్ చేయలేదు
అంటే అవి రెడీమేడ్ బాటి ఎప్పుడైన్నా చేసుకో కొన్నిగా అలా గట్టిగా ఉంటాయి అండి అయినా మీరు గప్చుప్ దగ్గర పోయి కొనుక్కొని తినండి
ఆ అట్లా ప్యాకెట్లు అప్పుడు కొట్రోడ్లో అమ్ముతాన్రండి ఇప్పుడు ఆవి ఇక్కడ లేవు మీకేమన్నా తెల్సా అని అడుగుతన్నాండి
తెలీదడి మరీ అంత కొనుక్కొని తినేంతా మాకు తెలీదుండి
ఎన్ని పూరి ఎన్ని ప్లేట్లు తింటరండి పానీ పూరీలు మీరు
ఒక రెండు ప్లేట్లే అండి నిజం అట్టేరండి అంటే మరి అన్నం తింటాం ఇంట్లో
రెండు ప్లేట్లు అంటే ఎనోత్సయండి ఏడు వస్తాయి ఏడు పూరీలు వస్తాయి
ఓ ప్లేట్కి సిక్సే కదా సిక్స్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు అది కారం మ
అదే అంటే ఫోర్టీన్ తింటారెండి మీరు
ఆ అదొక ప్లేట్ తింటామా
ఆ
తిని మరి ట్వంటీ రూపీస్వి అవి ఆ అలా తింటాం
కాదు మసాలా పూరి కాద నేన్ తిన్ సుక్కాపురి సుక్కా పూరి స బాంటై కదండి నాకు ఇష్టం అండి ఆవి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు తినాలని ఉంది కానీ తినే తెచ్చుకొని తినేంత ఓపిక లేదండి
ఆ మీకు తెచ్చుకోనికి మీ మీక్ని ఓపికలేదండి
బండి లేదండి పోయేకి
నాడ్చండి
నడిచాలంటే ఒకటే పోలేనండి
పిలిసుకోనిపోండి అప్
ఏ ఎవర్రారరండి అట్లా
గప్ చిప్ ఇప్పిస్త అని చెప్పండి వాళ్ళకి కూడా
వాళ్ళకి ఇప్పిచ్చే దానికి డబ్బులు లేవండి
సహా వాళ్ళతోటె ఇప్పిచ్చుకోండయితే
వాళ్ళు రారండి అట్లా చేయరండి అట్ల ఏం ఎవరి పరిచయం లేదు అపార్ట్మెంట్ లో
చేసుకోళ్ళండి పరిచయము
ఏమవసరం లేండి పరిచయాలతొ ఏం తిన్నారండి మధ్యానం
నేనా
మ్మ్ మీకు మధ్యానం గోబిరైస్ ఎట్లా దొరికిందండి
అంటే మీ మా ఫ్రెండ్స్ వచ్చారా మార్నింగ్ నేను టిఫన్ తిన్నాను మా అత్తవాళ్ళ ఇంటికి పోయి మా ఫ్రెండ్స్ అక్కడే ఉంటే వాళ్ళు బిర్యానీ తెచ్చుకున్నారా
ఏ ఫ్రెండ్స్ అండి
వింటర్ వింటర్ ఫ్రెండ్స్
వింటర్ కాదండి అది ఇంటరు
ఆ అదేలేండి
వింటర్ సంబరు రైనీ కాదండి ఇంటర్
ఫ్రెండు అతను అతను బెస్ట్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అన్నాడు నాకే అట్లే ఫ్రెండయినాడు వాళ్ళు అక్కడికి వచ్చింటే అక్కడ బిర్యానీ తెచ్చుకొని
ఆ
అక్కడ నుంచి నేను తిన్నండి బిర్యానీ ఒక పది రోజులు అంటే నాన్ వెజ్ తిన్ను
ఏమండి ఏమి ఇన్ని రోజులు పండగలు
పండగ ఏం లేవు మీరు బాగుండాలని మొక్కున్నాను ఆ మీరు
ఇడకి కూడా వస్తుంటారా గులాబ్పులోల్లు
తీసుకోవాలన అండి పబ్జిల్లో అలారం పెట్టాడు అక్కడికి
తీసుకొని మమ్మీకి ఇయ్యండి మేము తీసుకున్నాం ఆల్రెడీ మీ మమ్మీ పూజలు చేస్తాది గదా
మేము తీసుకోఏం ఎప్పుడు ఉంటాయండి మా ఇంట్లో
మా ఇంట్లో కూడా ఉంటాయండి రోజు వస్తాయి మా ఇంటి దగ్గర రెండు పావులు రెండు పావులు ముప్పాయండి
ఓకే అంటే బాగా అలవాటు వున్నట్లుంది
రోజు తీసుకుంటామండి
తీసుకుంటార అమ్ముతారా
ఇచ్చామండి జడలకి వేసుకుని జడలకు పెట్టుకుంటాం ఏ చేస్తరు అమ్మాయిలు పూల్ని
ఓ రెండు పావులు పెట్టుకుంటార
రెండు పావులు అండి రెండు రోజులు కోస్తాయండి అవి
ఇంగ పావంటే ఒక చానా వస్తాయి కదండి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ వస్తాయి
పూల్ అవి కాదండి అవి దాన్లీనీ ఏమంటారు జాజి పూలు
జాజి పూలు జాజి పూలు అవి లూజ్ వస్తాయి కదండి
ఆ లూజె అండి నేను చెప్పేది
మీరు లూజే కానీ పూ లూజ్ పట్టుకోలేం కదా
అందుకే లూజ్ తీసుకొని అల్లుకుంటామండి ఉమ్ అ నాకు మరి ఇంత లూస్ ఉంది బ్రైన్ అని నాకూ తెలీదు కదండి చెప్పేకి
ఓకేే మీరు చాలా
చనా అదే అవునండి ఎక్కడ తీచ్చుకున్నారండి మీరు గోబీ రైస్ గోబీ రైస్ ఎక్కడ తెచ్చుకున్నారు
గోబీ రైస్ ఇక్కడండి కళ్యాణదుర్గం పోయే బస్ పోయే దారీలో ఏం బాలేదు
అ అయ్యయ్యో
ఆ అంటే ఇంకా అదే తెచ్చుకున్నా తిన్నా ఏం లేక లేదు లేదు ఇంటికి తీసుకెళ్ళాం వాళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి
ఓకే వాళ్ళ ఇంట్లో తిన్నారా అండి
ఆ
ఇంకేం పార్టీ చేసుకున్నారా
గోబీకి పార్టీ ఏం లేదండి ఇంకా అందరు మాములు కలిసాం కదా ఎదొ ఒకటి తిందామని
అవునులేండి నూడిల్స్ తీసుకు నూడిల్స్ తీసుకోవాల్సి ఉంటారండి
ఆ నూడిల్స్ ఏం బాగుంటదండి నిన్న తిన్నా అండి నూడుల్స్
ఆ మీర్ బా తినండి మీరు ఒకటే బాగా నూడుల్స్ గోబీలు తినండిమళ్లీ నన్ను అనండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోండి అని. పానీ పూరి బండి పేట్
అంటే నేన్ తినేది ఇప్పుడు మామలుగా అయితే ఇట్లా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి వచ్చి బయటికి పిలుచుకొని పోతే అండి అంటే మీకంటే మీరే తినాలని తెచ్ కొంటారు
మీరు పడేసేకి తెచ్చుకుంటారా
కాదు కాదు అంటే మీరు నచ్చినప్పుడు తెచ్చుకుంటారు తినాలని నాకేం అలా అనిపియదు ఇట్లా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు
మ్మ్ సరేలేండి ఎంద్ ఎందుకు మూక్కున్నారండి ఏమని మూక్కున్నారు
ఏ అండి
ఏదో మోక్కున్నామన్నారే ఏమని మొక్కుకున్నారు
ఏం లేదండి ఊరికే బాగుండాలి అని అంతే
అవునాండి ఎందుకులేండి తినండి నా కోసం ఎందుకు చికెన్నీ త్యాగం చేస్తారు
ఏం కాదులేండి
నీళ్లన్నీ తినేసేయండి చికెను మటన్ తింటారా మీరు?
తింటా.
ఎప్పుడెప్పుడు మానేస్తారాండి మీరుప్పు ఎప్పుడెప్పుడు తిన్నరు మీరు నాన్ వేజు
నేను, అన్ని రోజులు తింటా అండి
అన్ని రోజులు ట్యూస్డే వెన్స్డేమండే అలా ఏం లేదా
ఏం లేదండి దేవుడు పట్ల భక్తి ఉంది మనసులో చాలు ఏదో తిన గుంటె ఏదొ తినగుంటే ఏమనిపియ్యదా ఆ ఓ రో తినుకుంటే ఓరోజు మళ్ళ ఇంకో రోజు ఇంకో దేవునికి ఉంటం గదా అలా ఏం లేదు మాకి అంటే సాటర్డే పూట్లు ఎక్కువుంటారందరూ
అవునులేండి
ఇంట్లో గూడా సాటర్డే తినద్దంటారా కానీ నేను తింటా ఎప్పుడన్నా బయట
నిజమే మీరెక్కడో చెట్లలో ఉన్నట్లున్నారు కదండి పార్క్ లోనో ఎక్కడో
లేదండి ఇంటి దగ్గర ఉన్నా ఇంటి దగ్గర ఇడ పక్షులు ఎక్కువ ఉన్నాయి అంటే మీరు మాట్లాడుతున్నారు కదా గ్రహించయేమో అవి
మీ గొంతుకు అవి విని మీ చుట్టు తిరుగుతున్నట్టున్నాయండి
లేదు లేదు మీరు మాటలకి మీ మాటలకి అవి నాన్న గిన పడే
తాగినారా అండి
లేదండి అలవాట్ లేదు
మీకలవట్లేదండి కాఫీ టీలు ఇరవై నాలుగు గంటలు కాఫీ షాపులో ఉంటారు కదండి మీరు
ఎవరు చెప్పారండి అలా ఏం లేదు
ఆ ఇంకేమ్ ధిసిన అలవాట్లేదా లే ఉండేమో ఇప్పుడు మానేసారా
లేదు అలవాట్లేద్ నాకు చిన్నప్పటి నుంచి అస్సల్కే అలవాట్లేదు
టీ లేదు కాఫీ లేదు
టీ లేదు కాఫీ లేదు ఎప్పుడన్నా చిన్నప్పుడైతే బూస్ట్ కొంచెం బూస్ట్ అంటే ఇష్టం గదా అందరికీ
మీ మీ ఎనర్జీకి సీక్రెట్ బూస్ట్ ఎనా
కాదులేండి ఎప్పుడన్నా తాగేది
హార్లిక్సా
అలా ఏం లేదు అప్పుడుండే ఈ తాగితే బాగుంటంది ఈ తాగితే ఏమన్నా ఎనర్జీ వ చ్చేదని
సర్లేండి మళ్ళా జేస్తా మీక్ కాల్
ఆ సరే సరే అండి
బాయ్ అండి
ఆ బాయ్ అండి